హలో
హలో
ఆ బా
ఆ బాగున్నామ అండి మీరు బాగున్నారా అండి అవునండి ఏం లేదండి ఖాళీగానే ఉన్నామండి మీరు
మేము గూడా కాళిగానే ఉన్నామండి అయిందా అండి బ్రేక్ఫాస్ట్ ఏంజ చేస్తారండి
ఆ బ్రేక్ఫాస్ట్ అయి్యందండి బ్రేక్ఫాస్ట్ ఈ రోజు ఇడ్లీ చేసారండి తినేసినామండి లంచ్ కూడా అయిందండి మీరు మీది
అీ వాళ
అవునా అ లంచ్ చేసారా అండి అవునాండి ఈరోజు ఏమి వంటలు వండుకున్నారండి
ఇవాళ వంకాయ కర అండి
అవునా మాది రోజు ఎగ్గాండి ఎగ్గాండి చేపలు
అవునా
ఆ
ఇళ ఫ్రైడే కదా అండి
అవునవును
అయితే ఏవ ఎలా వకాయ కర వేసుకున్నాంది
ఆహా ఉవునా ఏం లేదండి ఇప్పుడు చాలా ఎండలు చాలా ఉన్నాయి కదండి అసలు ఎటు వెళ్ళడం లేదండి ఆ ఇంట్లోనే ఉంటున్నాం తీర్థయాత్రలకి ఈ సంవత్సరం అయితే ఏం పోలేదు నీ పోయిన సంవత్సరం ఇల్మండి ఈ సంవత్సరం వెళ్ళలేదండి పోయిన సంవత్సరం వెళ్ళామండి
ఇప్పుడు పుష్కరాలు నడుస్తున్నాయి కదండి గోదవరి పుష్కరాలు అవు ఎల
మీరు వెళ్ళారా అండే అటు మీరు వెళ్న్నారా అండి
ఎల్ వెళ్దాం అనుకుంటున్నామండి
అవునా అండి
వెళ్ళలేదు
ఆహా
హాలిడేస్ కదండి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము వెళ్దాం అనుకుంటాను నమ్గనే వెళ్తామండి ఇంకెళ్ళలేదు
అవునా మేము కూడా చామండి మా మాల ఇటికింద హాలిడేస్ ఉన్నాయి కదా మేము పుష్కరాల గురించి ఇంక ఏం అనుకోలేదండి ఇంకేమ అనుకోలేదండి
హ వెళ్తారాండి మీరు అవునా ఉ ఏద తీర్థయాత్రలకు వెళ్ళారాడి వెళ్ళలేదండి ఎరు చాలా ఎందలు ఉన్నాయి కదండి
అవునవును ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ ఫోర్ చూపిస్తుంది అవును
కున్నాం ఎదన్నా
ఆహా
కునేసరికివి చాలా ఎండలు ఉన్నాయి కదండి
అవునవునండి
అయ్య చలు పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ తరుపతికి వెళ్లం ఫ వాళ్ళ అందరుూ కలిసి తిరుపతికి వెళ్దాము
అవునాండి
సరే ఇక షిరిడికి అట్లా వెళ్దాంమన్న ప్లానింగ్ ఉంది స
ఆహా
కాకపోతే ఇక అది ఎండల వల్ల అసలు వెళ్ళలేకపోయాము
అవునా అండి
ఆ మళ్ళీ ఇక మొత్తం అందరం ఫ్యామిలీ కలిసి వెళ్ ఇద్దాం అనుకుంటున్నాము బట్ అందరి గా సెట్ కావాలి కదండి
అవునండి అవునండి
ఉ అయితే మీరు వెళ్దాం వెళ్దాం అనే సరిండి ఈ ఇయర్ ఉన్నంత ఎండలు అసలే
ఇప్పుడు అవునండి ఈ సంవత్సరం చాలా ఉన్నాయి
అందువల్లన కానీ వెళ్ళామండి దగ్గరలో చిన్న చిన్న టెంపుల్స్ అవి ఉంటాయి కదా
ఆహా
మొన్న రీసెంట్ టుగ ఎల్లమండి శివాలయం ఉంటది ఆ అవునండి శివాలయం ఉంటది మంచిగుంటదండి అక్కడ అక్కడ ఏంటంటే వాటరు అసలు ఎక్ ఎక్కడ నుంచి వస్తయో తెలీదులే గాని అక్కడ దేవున్ దగ్ మీరు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ పడతాయండి
అవునా అండి
ఏంటో అసలు ఎంత బాగుంద అంటే ప్లేస్
ఆ
చ్ అసలు ఇంకా అసలు రావాల అనిపించలేదు అంత బాగుండే
అవునా ఇద్ చాలా ఆశ్చర్యంగా ఉందండి
అసలు కోలేరు ఉందండి
ఆాహా
దగ్గర కూడా వాటర్ ఎట్లా వస్తున్నాయ అంటే అసలు వండరా ఎక్కడ నుంచి వస్త కూడ తేల్వట్లే
ఆహా
ఎంత మంచి వస్తానాయి దేవుడి మీదనయితే లింగం ఉందండి ఆ ఇ లింగం మీళ్ళ ఎప్పటికీ వాటర్ పడతానే ఉన్నాయి ఆ చాలా బాగుంది ప్లేసు చాలా ఇద్దరం ఎళ్ళం పిల్లలమ్ తీసుకొని ఇంక వెకిన్ మాత్ర నడుకొని వెళ్ళామండి
అవునా అండి
ఎంత బాగుందంటే ఆ ప్లేస్ చూడడానికి మస్తు అనిపించింది ఇంకా
ఆహా చాలా మంది ఉన్నారండి మరి జనాలు కూడా అక్కడ టెంపుల్ దగ్గరా
ఎండ ఉందని ఎర్లీ మార్నింగ్ వెళ్ళామండి.
ఆహాహా
ఎండ వల్ల పిల్లలకు కూడా ఇబ్బంది అవుతున్ తది కదా అందిక్ ఎర్లీ మార్నింగ్ ఎల్లా
ఆహా
ఇస్తే అయ్యో పర్లే మసూర్
ఊచల్ల బుటల్లో వెళ్ళి వచ్చేసారు కావచ్చు ఆహా
వచ్చి మేము దర్శనం చేసుకొని మేము ఇట్ల వెళ్ళినం అయ్య గారు వచ్చిండం మేము వెళ్లి దర్శనం చే అయ్య గారు వచ్చి ఫస్ట్ మనకి మా కె దర్శనం చేసిండు అయ్యో మేము వచ్చి న ఇప్పుడు మాత్రం మీరు చాలా మంది ఉ
ఆహా
ఆ అయితే శివరాత్రి అప్పుడైతే ఇంక చాలా మంది ఉంటారుటండి అక్కడ ఆ మొత్తం వంట చేసి ఉంటారంట తీసుకొని తింటారంట వంట చేసుకొని తింటారు కరెక్టా
ఆహా అప్పుడు ఇంకా చాలా బావుంటది కావచ్చు జాతర కూడా జరుగుద్ది కావచ్చు ఆ టైం లో
ఆ శివరాత్రి అప్పుడైతే మస్తు జాత అది జరుగుతుంద వంట చేసుకుని తింటరండి ఆ మళ్ళా దేవుడు ఊ రేగింపు
ఆహా
కూడా మస్తు జరుగుతుంట వటిప్పుడు కూడా మొ మొక్కున్న వాళ్ళు వెళ్ళి
ఆ
అంటే ఇస్తు తింటారన్న
అవునా అండి
ఆ సో ఉంది మళ్ళ ఇంకొక టెంపుల్ గుడి వెెళ్ళినానండి
ఆహా
అక్కడ కూడా అండర్ గ్రౌండ్ టెంపుల్ అండి అమ్మవారు లోపట ఉన్నారు
ఆహా
ఎంత బాగుంది టెంపుల్ అంటే అసలు చూసిన కొద్ది చూడాలనిపించింది ఆ అక్కడ సరస్వతి దేవిీ
ఆ అన్ని అమ్మవార్లు ఉన్నారు కావచ్చు కదండి
అన్ని అమ్మ వాళ్లు కామాక్షమ్మా అందరం చాలా బాగుందండి అంట ఇంపులు అయితే ఆ చాలా మంది ఆ తళ్లి మళ్ళీ అట్ నుంచి తెళ్లి
ఆహా చేసుకుం అవునా అండి
ఎంత బాగుందంటే య ఈ సారగా అప్పుడు వెళ్లకుండా ఇక్కడికి వెళ్ళినా మన్న హ్యాపీనెస్ అయితే
ఉంది అవునండి అవును
చాల
ఆాహా
ఏతేళ్ళలేద అం మీరు మరి
లేదండి మేము మేము కూడా ఇక్కడే దగ్గర దగ్గర టెంపుల్స్ ఉంటాయి కదా శివాలయం హనుమంది ఇంటి దగ్గర టెంపుల్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్తున్నాం మార్నింగ్ మార్నింగ్ మేము కూడా అంతే అండి పొద్దున్నే వెళ్తున్నా అసలు ఎండకెట్టు బయటికి వెళ్ట్లేదు ఏం పని ఉన్నావు కూడా మార్నింగ్ అయినా లేదంటే సాయంత్రం టైమ్ లో అయినా
న్నారు కదండి ఇప్పటికప్పుడుదే అం బయయ ఇంకా పిల్లలక అయితేడు చాలా ఇబ్బంది అయితే ఉన్నాండి చిన్న పిల్లకి తెలి వాళ్ళకి ఇబంది
అవును అదే అదే ఉ అదే ఇంట్లో ఉండి ఇదేంటి జ్యూసెస్ తాగడం వాటర్ కూల్ వాటర్ పెట్టుకొని కోకోనట్ వాటరు అవి తాగడం అవుతుంది
స చేస్తాం మిక లెన్ జూలెన్ వాటర్ ఉాయి కదా అ వాటర్ మిలాను టకు ఈ ఎండకి అసలు ఎక్కువ మ అైతేనే బట్ వాటర్ మిల్లాన్ జ్యూసెస్ అయితే అనే పెట్టారు ిల్స్ అంటే అందం అంటే ఎక్కువ తినలేము
తినలే మళ్ళీ కరదీస్ అయినా ఈ ప్రైస్ ఐతే అస్సల్కే తినలేకపోతున్నామండి అవునవునండి అవును ఏదైనా సూప్స్ తోనే పోతున్నాయి కాగానీ ఈ కర్రీ
ఈ కరీస్ కూడా చాలా కష్టం అవునండి ఆ చేస్తామండి జావా చేస్తాండి మా సారికి మా బాబుకి ఇష్టం
ఆహా జావా రోజు మార్నింగ్ చేస్తున్నారాండి
ఆ అయితే అందులో శు షుగర్ వెయ్యను బెల్లం ఎస్తా బెల్లం మళ్ళీ ఆ బెల్లం మంచిది కదా ఇంకా మా సారు షుగర్ అయి ఎక్కువ తిన్నారండి ఆహా హా ఇప్పుడు ఎండాకాలము లే అకుంటే ఎప్పుడైనా పాలు తాగుతారు మార్నింగ్ కాకపోతే ఇప్పుడు ఇ సమ్మర్ లో మాత్రం జావ కంపల్సరీ మా ఇంట్లో
అ అవునా
బాబి కి కూడా చాలా ఇష్టం జావ అంటే ఇగా ఇద్దరికి పొద్దున్న నేనే ఆాగనండి అసలు వా అందులో ఐరన్ అన్ని ఉంటాయిలే అని ఎందుకో తాగాలనిపిస్తాలే ఆ అవునండి
ఈ టైమ్ లో జావాలే బెటర్ రండి హ అవునా అండి
కంపల్సరీ చేస్తా మా సారు ఉన్న బాబు తారు ఇంకామ్ మా పాప కై అంటే అంబల అంటే ఇష్టం బాగా
ఆహా
అంబాలి ఇష్టం గాని అంబాలి చెయ్యనండి నాకు చేయ్యరాదు సరిగ్గా ఇగా మా అత్తమ్మ వాళ్ళ ఇంటిటి అటు ఇటు వెళ్ళినప్పుడు మా అత్తమ్మ మా అత్తయ్య గారు వస్తార అయితే తాగుతది అమ్మ వాళ్ళ ఇంటిక వెళ్ళినప్పుడు అమ్మయి వస్తుంది తాగుతది పనికి రానియి నేను ఇంట్లో చేయనండి
అవునా అండి ఓకే అండి థ్యాంక్
మీరు కూడా మీ సమయాన్ని మాక కేటాయించినందుకు ధన్యవాదాలండి
ఓకే అండి వెల్కమ్ అండి